మ్మ్ హ్
ఎందుకు
హలో
ఆ రఘు
హలో
బాగున్నావా
అ
బాగున్నారా అండి
హలో ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఉన్నారా అండి
ఆ బాగున్న మేడమ్ మీరు బాగున్నారా
ఆ నేను కూడా బాగున్నానండి తిన్నారా అండి
ఇంకా తినలే అండి
తెలియదా
మ్ మీరు తిన్నారా
ఆ తినేసామండి
నాకు టైం పడుతుంది మేడమ్
ఏంకర్రి అండి
ఉన్నారా
ఉ
పచ్చడ మేడమ్ మాది టమట పచ్చడా
టమాటా పచ్చడా
హ
మీ డే ఎలా అయిందండి ఇవాళ హలో ఎలా అయిందండి మీకు ఇవాళ
అదేం గాలే మేడం
మీ డే ఎలా అయిందండి ఎలా గడిచింది
మాదా ఆ
హ
మార్నింగ్ లే మార్నింగ్ లేసా మేడం మేము
ఉ
హలో
ఆ చెప్ప చెప్పండి
మార్నింగ్ చేసాం మార్నింగ్ చేసాం టిఫిన్ చేసాం
ఉ
తర్వాత ఆఫీస్ కి వెళ్ళాం
ఉ
జస్ట్ ఇంకా వన్ అవర్ బ్యాక్ వచ్చాను
ఓకే
ఓకే వన్ ఇయర్ బ్యాక్ వచ్చినం ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నావ్ తిన్నారా మేడం మీ రు
ఆ తినేసా మండి
ఏం కారీ మేడం మీ ది
అది టమాటా కూర
టమాటా
మెంతికూర అండి
మెంతికూర
ఉ
ఆది మాది సాంబారిక
సాంబారా
హ్మ్మ్
ఇంకా ఏంటి సంగతులండి అంటే మీస్తా మీ ఇష్టాల గురించి మాట్లాడుకుందామా మనం
అర్థం కాలే మేడం మళ్ళీ ఒక్కసారి చెప్పండి
మీ ఇష్టాల గురించి మాట్లాడుకుందామా మనం అంటే మీకు ఏమేమి ఇష్టం వాటి గురించి మాట్లాడుకుందమ
ఏమి లేదండి లేకపోతే చాయ్
హ్మ్మ్
తాగుతా టిఫిన్ టీ